హలో హలో హలో హా హలో హలో
ఏమన్నా వినిపిస్తుందా
ఆ బ్రేక్ బ్రేక్ అయితుంది హలో అ ఏం వినిపిస్తలే హలో హలో హలో హలో హ హలో హలో విన్పిస్ స్తలే హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో
హలో
ఆ ఏమైంది
హలో ఇప్పుడు వినిపిస్తోంద నీ వాయిస్
ఆ యినిపిస్తుంది హలో ఇనిపిస్తుంది చెప్పు ఏమైంది హలో విన్పిస్తుంది హెలో హెలో హెలో హెలో ఇయ్యా
హెలో విన్పిస్తుందా
ఆ విన్పిస్తుంది
నేనా తున్న అసలే దిసలే
నేను ఊరుతున్నాను ఈ వాయిస్ అప్పుడప్పుడు వినిపిస్తుంది గాని నువ్వేం మళ్ళి రిప్లై ఇస్త
అవునా న ప్రాబ్లమ్ అ ఏంది
ఏమో
అసే ఏమిన్పిస్తలేదు
ఐతుంది మధ్య మధ్యలో ఇన్పిస్తుందంతే హెలో అఐూరుకు ఆహా అబ్బొ స్టక్ స్టక్ ఐతాంది
అదే సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా
మ్మ్
ఫుల్లు కోతులొచ్చినయ్ ఏమో సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకు ఏం వాయిసే
అది మళ్ళీ పోతాంది మధ్య మధ్యలా
ఆవునా నేన్ బయట్కే ఉన్నా
మ్
ఇప్పుడు ఓకేనా క్లారిటీ ఉందా
ఆ
ఉందా
ఆ ఉంది
ది రికార్డు
ఆ అయిపోయింది
రాసినావా మొత్తం ఎన్నెక్స్పెరిమెంట్స్ రాసినావ్
ఎన్నై ఎన్నున్నై
చెప్పేను నెక్స్ట్ ఏయిటా హ నేను సి చే రాసినం గ్రాఫ్సవన్నీ నమ అది రికార్డ్ కి పిక్చర్స్ పెట్టాలంట కదా ప్రిన్ పెట్టినవా నువ్వు
తేనా పెట్టలే నువ్వు
ఆహా పెట్టలేదు ఎన్ని ప్రింట్స్ ఉన్నాయి అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోని
ఆ ఆ ఇన్ని నైనున్నాయి యి మొత్తం నైన్ ఫోటోస్ ఉన్నాయి
అన్నీ ఎక్స్పర్మింట్ చేషీరా
ఆ చేసిర అంట నేను పోలే సరిగ్గా లాబ్స్ కీ వేరే వాళ్ళు చేసారంట నాకు పెట్టిర్రు
ఈ రోజు ఏం లాబ్ మీకు
ఈ రోజు విఎల్ఎస్ ఐ అసలు ఏం గాలేదు దాంట్లో నాకైతే ఒక్కటి కూడా రాలే
ఎందుకు ఒక్క అవుట్పుట్ కూడా రాలేదా మాకు వచ్చినాయి ఒక ఫోర్ వరకు అవుట్ పుట్స్ వచ్చినాయి
సెకండ్ది వచ్చింది థర్డ్ నుంచి ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్ ఏం రాజం గా
థర్డ్ దాంట్లో ఏం చేయాలంటే ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఐఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ అంటే ఐనాట్ ఐనాట్ ఐ టూ అట్లా సెవెన్ వరకి తీసుకోవద్దు ఓన్లీ అయ్యేది తీసుకొని బస్ ఆన్ చేసి సెవెన్ ఎంఎస్బి సెవెన్ పెట్టాలి ఎల్ఎస్బి జీరో పెట్టాలి మళ్ళా సేమ్ అట్లనే ఎస్ కూడ తీసుకొని ఎం ఎస్బి బస్ ఆన్ చేసి ఎస్బియం సెవెన్ పెట్టాలి ఎల్ ఎస్బి జీరో పెట్టాలి అట్లా అయిపోయిన తర్వాత అవుట్ పుట్ ఒక వేరియబుల్ తీసుకోవాలి కదా అది వై ఆ వై తీసుకొని వేరియబుల్ మల్లి ఎమెస్పీ ఓన్లీ త్రీ ఉ ఉంటాయి కదా అవుట్ పుట్ త్రీ అంటే ఎయిట్ ఇంటు త్రీ మల్టీప్లెక్సరీ చేస్తే త్రీ అవుట్ పుట్స్ ఉంటాయి కాబట్టి త్రీ బస్ ఆన్ చేసి మళ్ళా జీరో పెట్టాలి ఎంఎస్బి త్రీ ఎల్ఎస్బి జీరో పెట్
అదే సారుండి మీ వచ్చినాయి మీకే వస్తలే వాళ్ళకి వచ్చినాయి బాలాజీని పిలుసుకరా పోండి అని పంపించిన్నా అని చెబితే అయనతుండట కదా అయ్యో అయ హా ఆయితే ఇగ ఇద్దరు వచ్చిన్రు ఇద్దరు వచ్చి చెప్ మీ బ్యాచ్ చ్చిన ఇద్దరొచ్చారు
అవును మేం చేసినాం ఫోర్ వరకు చేసినాం ఇంకా కొ అందరు కూడా వేరే ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసిర్రు
అదే అన్నావు గదా ఎర్రర్స్ ఉన్నాయని నువ్వు వేరే కోడ్ ఏమైనా పెట్టిరేమో అనుకున్నాను నేను
లేదు ఎర్రర్స్ అంటే ఆ స్టార్టింగ్ తీసుకునే దగ్గర ఉన్నాయి ఒకవేళ మళ్ళీ అవుట్పుట్ రాకపోతే మళ్ళా క్రియేట్ న్యూ కి పోయి బ్లాంక్ ప్రాజెక్ట్ తీసుకోని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ ప్రాసెస్ అంతా చెయ్యాలి
అమ్మో పిచ్చిలేసింది నాకు ఆయితే
అట్లనే వేసినం మేం గూడా అవన్నీ ఆ రోజు టూ ఎక్స్పరిమెంట్స్ అయిపోయినాయి దాంట్లో ఒక మల్టిప్లెక్సర్ వ చియానీ డి మల్టిప్లక్స్ ఆన్సర్ చెయ్యలే అన్నీ డిమోటే ఏం రాలేవా అసలు మీకు మళ్ళ్
ఆ వేరే వాళ్ళకు వచ్చినాయి ఏం ది థర్డ్ది వచ్చింది ఫోర్త్ దివచ్చింది ఫిఫ్త్ తు వర్క్ చేసేర
ఊహూ సైకిల్ తో కూడా రాయమని చెప్పిందా
ఏం చెప్పలే దాని గురించి మరి
అవునా తే ఏసి అయితే ఐటెక్స్ ఏసీ కరెక్షన్ కి పెట్టామంటా పెట్టిన అని ఈ బుక్ కూడా పెట్టిన అట్లా
హ ఇప్పుడే వచ్చి ఇంకేప్ ఇప్పుడు అయిపోతది అయిపోతుద ఈ రోజు అది ఇది అంటుడు సార్ నీ
ఊహూ మరి టైమే దొరుకుత లేవు ల్యా సనికా అంచెల్లి లేసి క్లాసోళ్ళు తీ కున్నప్పుడు ఇంక ఎట్లా అయితదట ల్యాబ్
చ్చింది వీళ్ళకి అన్ని హాలిడేస్ ఆ చ్చినై అని చెప్పిండు
హ్ అవును అ సాల్కి మాకు కూడా డి ఎస్ పి ల్యాబ్ అట్లనే వచ్చిండే కాకపోతే ఇగ మొన్న సాటర్డే అట్లా చేసిం దగ అంటే క్లాసెస్ క్యాన్సిల్ చేసి ల్యాబ్ పెట్టిరు కాబట్టి సరిపోయింది.
హ్
హ్ మొత్తం లేకపోతే
హా
ఉ
మళ్ళీ ఈ రోజు ఈరోజు ఏమైంది తెలుసా సార్ సరండి మీకు ఈ ల్యాబ్ కాదు కదా వేరే ల్యాబ్ కదా
అంటే మా కూయ్యలీస్ స్తే అనుకుండు అంటనా హు
ఆ ఆ మీ కన్ కాదు లే నిన్న అన్కుట్ టుండు నన్ను
ఓహ
మీకు వేరే ల్యాబ్ కదా ఇంల్ల ఏవార్
ఓకే నీకు నాకు ఎందుకు కన్ఫ్యూజ్ అయితది ఆసలికి సార్కి
త్రీయా అంటుండిగా అటువంటి త్ర్రిషేయరం
హ్
ఒకటె అంటుంది అవ్వ
నువ్వు రెగ్యులర్ ఎల్లి అట్లా నన్నం టడు యుకె నేనేల్లి సరే అని నేనంట ఫస్ట్ చెప్తా నన్ను అడగక ముందే నెన్ చెప్తా హు
ట్వంటీ త్రీ చేసినవా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అన్
మ్మ్
ఎం రాలేవు మ్మ్
బయట నించిల్ సియర్ వస్తుంటే కూడా నువ్వు రాఖీ రోజు ఇక రాకు ఏమొస్తవు లే అని ల్యాబ్కి వచేయ్ అప్పుడు లేటుగా వచ్చిందామె అప్పుడే మేము కూడా మాలాడ్కి పోతున్నామ్ అప్పు ఇప్పుడు మా ల్యాబ్ లో ఏం చేయలేదు. రెండు ఎస్ పి నోట్ రాస్కున్నా హ్యాఫ్ అయ్ పేయింది ఇంకంప్లీట్ హ్మ్ డిఎస్టి ఏం లేదు షూర్ వర్క్ ఒకసారే ఆ వేరే ఆమ్మెద్ తీసుకున్నా వెనక పెన్సి
మ్మ్ హ్మ్
మ్మ్
అవును అంతగానా ఏమి చెప్తుండేమో ఈసార్
నీ బుక్ ఎత్ కినా దొరకలేదు క్లాస్ కొట్ చేద్ గా వస్తే
ఆ
ఆ అదే అదే వేరే ఆమె తీసుకుంది కదా అని అది గుర్తొచ్చింది ఆతర్వాత్ కి వేరే నేను వేరే వాళ్ళదీస్కొని రాసిన
ఇయ్యరా
ఏమో అడగలే నువ్వు
ఆ నాకు గుర్తులేదు
ఫోర్త్ యూనిట్ వరకి రాసినయి ఆ తర్వాతది అప్పటి వరకు బెల్ అయిపేయింది ఏదో ప్రోగ్రామ్ ఉందనేసి పిలిచినారు కింది కాన్ఫరెన్స్ హాల్ కి అటు వేయండి ఇంకా మ్మ్
ఆ అంత సోది ఆ ఇప్పుడు ఇవి ఇంతేనా మరి ఏం క్లారిటీ ఇస్తలేడు కదా వీళ్ళొస్తే
ఆ ఏమో అసలు ఏం చెప్ వందలేడు మొత్తంకి ఎస్పి మొత్తం గ్రాస్ అలా ప్రిన్స్ ఏం అవసరం లేదా
ఏం వద్దు అంటా ఫ్రెండ్స్ గ్రాప్స్ పేస్ట్ చేయ్యాలి అవి ముందు
ఉమ్ ఉహూ ఆబ్జర్వేషన్ లోడే
ఆ అయ్య అబ్జర్వేషన్ల
హా
చెన్ మ్మ్ ఆ అనే మెసేజ్ చేసింది మాకు గ్రూప్ ఆమె
ఉ డాక్యుమెంటేషన్ కోసమా
స్టార్ట్ చేసినవా చేయకపోతే తొందరగా చెయ్యి అంటుంది
మ్మ్
ఆ చేస్తాయి రికార్డ్స్ ఇవే ఉన్నాయి కదా రాయడం అయిపోయినాక చేస్తా ఆ చెయ్యి మళ్ళీ ఇంకా అంటే
డాక్యుమెంటేషన్ చెయాలి నేను కూడా లాస్ట్ అడ్జస్ట్ చేస్తే అయిపోతుంది కొంచం ఎడిటింగ్ వర్క్ ఉంది దాంట్లో ఇంకా
ఫీచర్స్ నా వస్తున్నాయా
చూడాలి అే అద అంతా చెప్పే వరకి కి చూసి చేయాలి
నేనే ఎట్లా చేయాలే నాకు అర్థమయితలేదు
అదే లాపటాప్ లేదు కదా సరే చూద్దాం సరే ఆగు నేన్ మళ్ళీ వేరే కాల్ వస్తు - -
మ్మ్ హు